హలో ఆహ్ అక్క
ఉమ్ యినిపిస్తుందా
ఆహ్ యినిపిస్తుందక్ ఏన్లెదక్క టీవీ చొస్తున్న
ఉమ్
ఉమ్
టివి చూస్తున్నావా అమ్మా
అమ్మ ఊరు ఎల్లేదే
మరేం వండవ్ ఈరోజు
మధ్యాహ్నం చికెన్ వండేసి ఎళ్ళిపోయింది
ఆహా ఓకే మజహ్నం వెళ్లిందా
ఆహ్ అక్క
ఇంగేటి సంగతులు అయిపోయిందా ట్యూషను
ఆ అక్క అయిపై
ఇప్పుడు ఏం చద్వుతున్నావు డిగ్రీ గదా
ఆ అక్క డిగ్రీ సెకండ్ ఇయర్ ఆహా
ఆహ్ ఇంగేటి సంగతులూ
ఏం లేవక్క చేపల నువ్వే
చెపాతీలా
నువ్వే చప్
నేనే చెప్పాలా ఏంవుంది ఖాళీ తిండం పోడుకోవడం లెగటం
ఆహా ఎక్కడున్నావ్ అక్క
నేను హైదరాబాద్లో ఉన్నా
ఓహొ
ఉమ్ అస్ల వయిగాడొచ్చె పని అనవసరంగా ఇటొచ్చా
ఎప్ వస్తావ్ కదక్క సిక్స్త్ న ఎప్పుడు
ఏప్రిలోనే వస్తా అవ్ పండుగలు ఏవో ఉన్నాయంట కదా
ఆ ఏప్రిల్ లోనే రా అక్క మా ఎగ్జామ్స్ గుడా అయిపోతాయ
ఎగ్జామ్స్ ఎప్పుడు
సెకండ్ నుంచి సిక్స్త్ వరకి అ
ఆహా సిక్స్తాఅప్పటికి నేను విజయవాడ కూడా వచ్చేతానే విజయవాడ సిక్స్త్ ఏ బయల్దేరుతను సెవెంత్ కి విజయవాడ్లో ఉంటా ఒక అన్నయ పెళ్లి ఉంది ఆ పెళ్లి చూసుకొనీ ఓ చూస్కొని రిజర్వేషన్ చూసుకొని రావాలి ఆహ్
ఇవి మిడ్ అక్క ఇప్పుడు సెకండ్ నుంచి సిక్స్త్ ఆ సెమిస్టర్ ఏమించ్చు ట్వంటీనైన్త్ ఏప్రిల్ ట్వంటైనైన్
అబ్బో
అసలా సిక్స్ మంత్స్ అవ్వాల్సిన కోర్సు టూ మంస్లోను ఇప్పుడు చేయిస్తున్నారు మొన్న మొన్న థర్డ్ సేము మొన్నే ఇచ్చామక్కా
ఆ
జాన్ లాస్ట్ లో అనుకుంటా
అహా
ఇప్పుడు చూడు ఫిబ్రవరి ఒకటో తారీక్ ఆ థర్డ్
థర్డ్ సెమా ప్డయింది ఆ మళ్ళీ సిక్స్ మంత్స్కే ఉండిదిగా వెంటనే ఎందుకు పెడ్
అ ఆల్ ఆళ్కి ఎలా ఫెసలిటీ ఉందొ అలా
అయ్యో అలా చేయ్యగూడదే అంత టూ మంత్స్ లో ఎలా అయిపోద్ది కవర్ చేయాలంటే కష్ట మొత్తం సిల్బస్ని
మరి ఇప్పుడు ఆడియేటింగ్ అన్ని ఉన్నాయి లా మొత్తం
అవును
సక్సెస్ డ్ అయిపోతావు లేట్ ఆక్క సెక్షన్స్ అన్ని ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయ అక్క
ఉన్నాయా ఏ ఏ అకౌంట్స్ లో నా
అ
అకౌంట్స్ లో ఉంటాయిలే గాని పర్వాలా అంటే కొంచెం ఉంటాయి డిఫికల్ట్ గా కొంచెం శ్ర ర్థ పెట్టాలి అట్ల మీద మిగతా అంతా థిరీ సబ్జెక్ట్సే ఎగా
ఆ థియోరీ ఫోర్ సబ్జెక్ట్స్ ఏ ఉన్నాయి
ఆ
ఫోర్ సేమ్
గాదె ఉమ్ హార్రే ఎగ్జామ్స్ అయితే సెమ్ ఏప్రిల్ లో ఉమ్ అందరికిన నీకొక్కదానికేనా
ఆహా అందరికీ
ఓహో
ఫస్ట్ ఫస్ట్ సెమ్ రిజల్ట్స్ ఒక్కటే వచ్చాయి ఇప్పుడు ఫోర్త్ సెమ్ గాని సెకండ్ సెమ్ రిజల్ట్స్ ఎప్పుడు రాలెంక
ఆహా అవునులే నిదానంగా వస్తాయి మాకైతే ఎప్పటికప్పుడు చ్చేవే నెక్స్ట్ సెమ్ కల్లా ఇంకో సేమ్ వొచ్చి సేవి అందులో ఏమి బ్యాక్‌లాగ్స్ ఉండిపోయినా మళ్ళీ నెక్స్ట్ సేమ్ రాసే వాళ్ళ తం రాసుకుంటమే
ఆ అత్త
అమ్
వచ్చేడట ఏజాయలే అక్క ఇదిగో సంధ్య అత్త వొచ్చింది
వహ్
నాకెంద్ నాకు అయితే వద్దు ఏహా నాక్ తే వొద్దు డ్రింక్ వొదే నాకెందుకు అత్త ఎటైతే నంబర్ ఇచ్చినందుకి హ సరే సరే యాప్ అ కార్య యాప్ సర్ చెయ్యు నువ్వు చేస్తే కదా మాట్లాడు సంజత్ క చేస్తాదంట అక్క చెయదు ఎత్తు ఎత్తు ఆంటది సార్ ఆన్ చేసిఉంచుతాను చెయ్యండి
ఆ నాది అయిపోద్దే సిక్స్ కాల్స్ ఉన్నాయి చేసేసి పెట్టత్తే అయిపోద్ది
యావరు
ఆ ఏం చేత్తమ్ ఏం మాట్లాడతాం ఉట్టిగ అయితే బోల్డు మాట్లాడతాం ఇందులో పర్సనల్స్ ఎం మాట్లాడగుడదు ఏదన్నా టాపిక్ తీసుకొన్ దాని గురించే మాట్లాడాలి నేమ్ అయి మెన్షన్ జయకూడదు
ఆ
బ్యాక్‌గ్రౌండ్ సౌండ్ కూడా రాకూడదు
ఆహా
ఉమ్ నిశ్శబ్దమైన వాతావరణం
ఇలానే మా ఫ్రెండ్స్ ఒకటి ఎక్కించరక్క ఫ్రెండ్స్ యాపనే ఇంచు మించు ఆ టూ తౌ పర్ డేకి ఫైవ్ హండ్రెడ్ ఇలా విత్ డ్ర జాస్త్
ఆహా
అంటే మనం ఎంత మాట్లాడితే అంత కోపిన్స్ అలా ఎస్తరన్నమాట
ఆ కొకొ ఉ
గుంట్లకు పంట లేని ఫోన్ చేస్తరు అందరికి
ఆహా అంటే యాప్ లో నుంచే కదా న్యా జేస్తున్నారు అందులో చేస్తేనా ఓకే
పేర్లు తెలివు ఏం తెలీవు సేమ్ ఈయాప్లానే ఆ మనం ఎంసేపు మాట్లాడితే అంతసేపు
ఆహ ఆ వన్న టైం ఉంటది కావే
ఆహా టైమ్ లిమిట్ ఎం లేదు
అవ్ దీనికి అలా కాదు ఫస్ట్ ఫైవ్ కాల్స్ వేరే వాల్తో మాట్లాడి మిగతావన్నీ ఎవరవ్ అదే ఒకల్తో ఒకళ్ళు మాట్లాడుకున్నా పర్లే చేసిన వాళ్ళకే చెయ్యొచ్చు అలా చెయ్యొచ్చు ఎంతకని చేత్తవ్ నేను ఎక్కువ మా మమ్ అదే మా అమ్మ గారికి మాక్క కి కూడా తక్కువే టూ టైమ్స్ వన్ టైమ్ చేశినాను అంతేనేమో ఉమ్ నీగ్జేసిన రెండు సార్లు ఎత్తలేదుగా
అవునా నేన్ లే నువ్ ఇలా నువ్వు ముందు నాకు చేసి చెప్పేవంటే అక్క నేను లిఫ్ట్ చేస్తా
నేను ముందే చెప్పానే నువ్వు నెట్ ఆన్ చేసుకోపోడం నీ మిష్ చెక్కది
అది ఆ రోజు నాన్న గేమ్ ఆడుతుండగా అలా చేసరా ఏంటక్క కర్రీసు
ఏం లేదురా పాలకూర పప్పు
ఒహో
ఈళ్ళు మన్ల కర్రీలు వండుకోరంట ఓన్లీ పప్పు అంటే పప్పే పప్పుచారు అంటే పప్పుచారే మీ బాగి అదే మీ అక్క గారి తీమ్ అదే మన తీమ్ అలా గాదు మనం ఒకటి చేసామంటే కర్రీ గావ ఆ ఒక కర్రీ కూడా రెండు పూటలు సరిపోపోతే రెండు కర్రీలు చేత్తం ఆ టైప్ మనం ఇక్కడ అంత రివర్సు హ ఇంకేంటి సంగతులు కూరలు ఏమన్నా నేర్చుకున్నవ వండటం
ఇచ్చాక్క బంగాళదుంప
ఇంకేమొచ్చు
బంగాళదుంప ఒకటే వచ్చు
అవునా అదైన చికెన్ చికెన్ చెైవా ఆ ఇంగా బిర్యానీలయిరావా అవును నేర్చుకో పోయావే హు అవును బ మీరు బియ్యం మాములు రైస్ తోనే చేసేసుకుంట్ర బిర్యానీ
క మంచి భీయమే కదా ఓండుతం మేము
అంటే మంచి బియ్యమేలే అంటే బిర్యానీకి సప్రేట్ బాస్ స్మతి రైస్ ఉంటాయి కదా అవి అవి చేయరా ఎందుకని ఎప్పుడో ఒకసారీ గు
మా అమ్మ ఒకసారి బాస్మతి రైస్ తో చేసింది కానీ పేస్టై
ఆ ఆ అవి కుదర్లే తనక్ తెలీల కొలతలు నార్మల్గా ఎస్కుందేమో దానికి కొలతలు వేరేగేయ్యాలి
అ
ట్రై జెద్దాం
చేద్దాం అక్క గులాబ్ జాములు కూడా చేద్దాం
గులాబ్ జామా జ ది బానె జెసేస్ అసల మీరు కొనాలే వేరే ఈ కొనాల్ గాని ఈ సారీ చూస్తా నేనే వచ్చినప్పుడు తెచ్కుంటే పోందేమో అవున్లే పాయసం ఎం లే గని
వీడియో కూడా ఉందా అసలుకే
ఆహా ఇంకా ఉందా డిలీట్ చేయలేదా వీల్లు
లేద్ అప్పుడ అప్పుడు చూస్తూంటాం
ఓహో ఆ అప్ ఇప్పుడు నాకు అప్పుడు కొత్తాన ఏమో నీకు అంత అప్పుడు వంట ఇప్పుడు కొంచెం గ్రిప్ లో కొ చ్చం లే మానం అన్నీ బానే ఉన్ ఎవరు టేస్ట్ చూసినా సో బాముందనే చెప్తున్నా
ఎప్పుడు ట్రై చెయ్యాలక్క మేము కూడా చెప్పాల్ కదా
ఈసారి గట్టిగానేే మంచిగా జేస్తా కాపోతే నే కొన్ని అదేలే పంచదారేగా బెల్లందైతే టేస్ట్ వేరే వస్తది మీది
అసలు బేల్లం ఓదులే అక్క చినిదే చేదాం
చినిదే బెటర్లే అదే బాగుండిద్ధి పంచదార్దాండి అంటే మీది కలర్ వేరు కాబట్టి అది అసలు టేస్ట్ కూడా మారిపోద్దేమో
బెల్లం
ఆ అదే బెల్లం
ఆ బెల్లం బాగా వక్కలిం చేసాం కదాక్క ఒక పాలు ప్యాకెట్కి మొత్తం ఏసావ్
ఆ నేనా
అ
అవును పాల ప్యాకిట్కి మొ తం వేయటం కాదే నేను ఏమి చేసానంటే అప్పుడు సేవియాలు ఎక్కువేసేసా మనం పాలకు తగ్గట్టు వేసుకోవాలి పాలని ఇన్ని ఉన్నాయ్ అని సేమియాలు కూడా అన్నే ఎస్సుకోకూడ్ కూడదు సేమియా కనిపించాలంటే సేమియా తక్కువేయ్యాలి ఆ పాలతోనే సరిపెట్టేయాలి నేను ఆ రోజు సేమియా ఎక్కువేయటం వల్ల నాక్ అలా వచ్చింది అర్థమైంది తర్వాత అయ్యో బై మిస్టేక్ కొంచెం ఎక్కువేసినట్టున్నా అనుకుంన్నా ఆ సేమియా తక్కువేస్కున్నావా అనుకో నీక్ చక్కగ్ జారుగా మంచిగా ఒచ్చిద్ధి తన్ కాసేపటికి చల్లారిపోయినంక కొంచెం అదే ఆ పేస్ట్ ట్లాగోచ్చేసయ్ ఎవరిదైనా అంతే నే అంత జారగా రాదు అందుకే వేడ్ వేడి మీద తిండం చ్
మా యాంటది అంతే లే
ఆ ఎవరిదైనా అంతే మా అమ్మ చేసినా అంతే అంత జారుగా రాదు చేసినప్పుడు జారుగా ఉంటది కదా అప్పుడు వేడి మీద మీద గ్లాస్లు సఫా చేసేత్తారు అంద్రు అయ్యే పోయింది అప్పుడ్ టేస్ట్ బౌం టది తోందరగ చాల కూల్ టైంలో వర్షం పడే టైంలో అలాంటివ్ చేస్ కుందుంటే అద్భుథం హు మ్
నీకెలా దెల్స్ అక్క ఇక్కడ వర్సం పడ్డదని
సన్ సదే పిన్ని ఫోన్ జేసా
ఆహ
విన్ని కి ఫోన్ జేస్తే చెప్పింది.
ఓహొ
ఆ
ల్ ఐస్ క్యూబ్స్ గూడ పడ్డయంట
ఆహ అవునా హ్మ్ ఇంగెంటి విశేషాల్ మరి అస్లు ఈసారి ఒచ్చినప్పుడు కం పల్సరి గా ట్రైజేస్తా బాస్మతి రైస్ తో ఇక్కడ బావగారిక్కూడ టేస్ట్ చూపిచ్చాస్ తూపర్ ఉందన్నారు బావుందన్
అవునా ఐతే చేద్దం
అంటే నమ్మకం లేదు గద్ నీకు
హాహ లె అలాగేం లే ఇప్పుడు వస్సింది లేక
థౌండు టైం అయింద్ మళ్ళీ జేస్త అన్లోనే ఉండు
ఆ